హలో
హలో హలో బాగున్నారా ఆ వినిపిస్తుంది ఆ బాగున్నాం
చాయ్ తాగేయండి
హా చాయ్ తాగినాం ఆ వినిపిస్తుంది నాకు
ఏం చేస్తున్నారు మరి
ఏం లేదు అలా ఊరికే కూర్చున్నాం బయట గాలి వస్తుంది అయితే
అవునా వర్షం వచ్చిందా అండి అట్టు
ఆహా లేదు నిన్నటి వరకు అట్ల కొంచెం ఉండే కాని ఈరోజు వర్షం ఏం లేదు కొంచ్ తేమో ఎండ బానే ఉంది మరి ఎక్కువ లేదు ఇగ మబ్బు కూడా క్కువ గాలే ఇగ నార్మల్ గా ఉంది
అవునా ఇయ్యాల వర్షం అయితే రాలే ఎండగొట్టింది
ఆహా
వస్తే నైట్ వరకు వస్తది వస్తే
ఉహు ఎందుకు ఇప్పుడు అయితుందా మబ్బు మీకు
ఆ కొంచెం మబ్బు అయిందండి ఇటు
అవునా
ఉహ్మ్ వర్షం వచ్చేతట్టే ఉంది కానీ ఆ ఆఫ్టర్నూన్ తిన్నా ఇప్పుడు తిన్నలేదు
ఆహా ఏం కర్రీ
ఉ పప్పు మీది
పప్పు ఆ మాది బీరకాయ పప్పు
బీరకాయ పప్పు నా మీరే చేసిండ్ర అండి
ఏ లేదు లేదు నేను చేయను మా అమ్మ చేసింది
అంతేనా
హా నేను బేరే ట్రై చేస్తా ఎట్లాంటి ట్రై చెయ్య
అవునా
ఉమ్ అంటే స్నాక్స్ ఐటమ్స్ అట్లాంటివి ట్రై చేస్తాం
అవునా నూడిల్స్ గీడిల్స్ చేయొస్తాదా అండి మరి
నూడుల్స్ హా అది నాకు చిన్నప్పటి నుండి చేయొచ్చు అది అసర ఎప్పుడు ల అయినా కూడా నూడిల్స్ అనేది పక్కా ఉంటది అన్నట్టు మీకు ఇష్టమా నూడిల్స్
లేదు లేదు నేను తిననండి అది
ఇప్పి నూడిల్స్ మ్యాగీ
నో నో తిననండి
బయట కూడా ఆ అదేంటి ఎగ్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ తినరా
ఆ ఏం తిననండి
అయ్యో
ఉమ్ అయి ఇష్టం లేదండి
అవునా ఏం రాకపోయినా కూడా నూడిల్స్ అనేది ఫైవ్ మినట్స్ కాబట్ టి ఎవరు ఆకలైనా అప్పుటికప్పుడు చేసుకొని తింటారు కదా
లేదు లేదు అవి మనకు అలవాట్లేదండి
అయ్యో
ఉమ్
ఎందుకు అంటే టేస్ట్ కూడా చేయలేదా మీరు ఇప్పుడు వరకు
ఒక్కసారి ఏమో తిన్నా తిన్న వెంటనే అది వామ్థింగ్స్ అయినాయి
అయ్యో అదే మంచిగా ఉడకనియలేదా ఏంటి
అది ఎట్లు అది షాప్లో తిన్నా
అ ఓహో ఆ
షాప్లో తినే వరకు తిన్నా తిన్నా కాసేపటికి అంటే ఒక ఫైవ్ మినిట్స్ కెమో మొత్తం వాంతింగ్ కు నుంచి ఆ జోలి ఇంతవరకు లేదన్నట్టు
ఆహా అట్లా కాదు ఇంట్లో ట్రై చేయండి ఒకసారి షాప్లలో అట్లా ఉంటది ఆయన ఎట్లా చేసారో అది కొంచెం వేరేనే ఉంటది అనుకోండి ఆ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి
అంతే ఇగా అవి ఇప్పటి నుంచి ఆ జోలి లేదు ఏం లేదు ఇప్పటికి దగ్గర దగ్గర థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది కావచ్చు
అబ్బా
తింటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏం లేని అన్నప్పుడు ఎక్స్ఫైరైస్ తింట అది కూడా బయట
ఆహా
నూడిల్స్
కానీ ఆహా బానే ఉంటది ది అది మీరు పురుగులెక్క ఊహించుకోవద్దు వాటిని
లేదు ఇక అప్పటి నుంచి ఇక వమ్థింగ్స్ అయినాయి కదా
మీరు దాన్ని పొరుగు లెక్క అనుకొని తిన్నారా ఏంటి
అది ఎట్లనో కానీ మొత్తానికి అయితే ఆరోజు తింటే వన్థింగ్స్ అయినా ఇక ఇప్పటి నుంచి ఇప్పుడు వరకు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది కాబట్టి అసలు నూడిల్స్ తిననే తిన
అవునా మేమ్ అవి డిఫరెంట్ డిఫె డిఫరెంట్ టైప్స్ చేసుకని తింటాము ఒకటి నార్మల్ ఫైవ్ మినిట్స్ ఐయేది అది నేన్ చేస్తా మా అక్కా ఇంకోటి అది వేరే చేస్తుదాని కొంచెం అది మన సేమియా కారం సేమియా తెలుసా ఆ అట్ అట్లా చేస్తుంది ఒకటి ఇంకోటి నార్మల్ గా ఎల్లిపాయి ఇవి కారం దంచి అట్లా ఇంకో రకంగా చేయొచ్చు ఇంకోటి అందులో ఎగ్ వేసి కూడా చేయొచ్చు అంటే ఎగ్ నూడిల్స్ అయితది
అవునా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇది మ్యాగీ ఏదో దొరుకుతాయి గా అండి
అవును ఇప్పీ మ్యాగీ నూ
ఇప్పీ మ్యాగీ అయి ఫైవ్ మినిట్స్ లో అయితాయి గదా
ఎగ్ ఎగ్ ఎగ్ నూడిల్సా
ఎగ్ నూడుల్స్ కాదుది మ్యాగీ ఉంటది చూడండి
అవును అవును ఇప్పి ఇప్ ఎల్లో కలర్ రెడ్ రెడ్ కలర్ ఎల్లో కలర్ది మ్యాగీ రెడ్ కలర్ది ఇప్పి
అయి రెండు సేమ్ కాదా
సేమ్ కాదు రెండికి మసాలాలు వేరే వేరే ఉంటాయి టేస్ట్ కూడా వేరే ఉంటాయి మేము ఎల్లో కలర్ తె తెచ్చుకోము ఆరెంజ్ కలర్ ది అదే రెడ్ కలర్ ది ఇప్పి తెచ్చుకుంటాము
ఇప్పి అంటే రెండు నూడిల్సే కదా అంటే మ్యా అదే చెందింది
ఇదేమో రౌండ్ షేప్ లో వస్తాయి అవి అట్లా వస్తాయి ని టేస్ట్ అనేది కొంచెం డిఫ డిఫరెంట్ ఉంటది మసాలా దాని మసాలా వేరుంటది దీని వేరు ఉంటది ఎల్లోది ఎక్కువ తినము మేము
అవునా ఆ మసాలా అందులో ఇస్తాడు కదా ప్యాకెట్లో
అవును ఆయననే ఎన్ని రౌండ్స్ వస్తే అన్ని మసాలాలు ఇస్తాడు అది కాకుం ఒక రౌండ్ కి అంటే ఒక దానికి ఒక ప్యాకెట్ వేసేయాలి
ఆ ఇప్పుడు మనం ఎన్ని ప్యాకెట్లు ఎస్తామో అన్ని ప్యాకెట్లు దానిలో వేయాలి
ఆ
ఒక ఐదుప్యాకెట్లు తీసుకొని ఐదుప్యాకెట్లు చేయాలనుకుంటే ఐదు ప్యాకెట్లు కూడా అందులో వేసయాలి
ఆ పెద్ద ఇప్పుడు దేనైనా నార్మల్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఉన్నా రెండు బాల్స్ వస్తాయి అందులో అంటే రెండు రౌండ్లు వస్తాయి ఇ పివి ఆ రెండింటికి లోపల రెండు మసాలా ప్యాకెట్లు ఇస్తాడు ఒక ఫ్యామిలీ ప్యాక్ కొం నాలుగుస్తయి ఆ నాలుగిటి కి నాలుగు మసాల ప్యాకెట్లిస్తడు అంటే నువ్వు ఎన్ని రౌండ్లు వేస్తే అన్ని మసాల ప్యాకెట్లు వేయాలి అన్నట్టు
ఓకే ఓకే అతను
అదే కాకుండా ఇక కారం అవి ఇవి మనం ఫ్రై చేసి ఇట్లా వెరైటీ చేసుకోవాలి అనుకుంటే అట్లా ఉడిగేస్తాం వచ్చా ఓన్లీ ఫైవ్ మినిట్స్ మ్యాగీ అంటే అది వాటర్ లా వాటర్ ఉరికేట ఇప్పుడు అంటే తాగుతా ఉంటాయి కదా
అయి ఫస్టు ఉడకబెట్టుడా నూడిల్స్ లెక్క
ఆ వాటరు కాగేటప్పుడు ఇది ఏయ్యాలె నూడుల్స్ ఇవి వేడి నీళ్ళలో ఇట్లా ఏస్తే టూ మినిట్స్ నే అవి ఉడికిపోతాయి ఉడికిపోయి ఇట్లా అయినాంక ఒక మా మసాలా ప్యాకెట్ దింపి మనం ఎన్ని బాల్స్ వేస్తామో అన్ని మసాలా ప్యాకెట్ చింపి వేసినం అనుకోండి
అంటే ఇప్పుడు మామూలుగా ఫ్రైడ్ రైస్ ఇది నూడిల్స్ ఏస్ ట్టు కాదన్నటు మళ్ళ నూనేసి మళ్ళీ అ
అదా చెప్తున్నా కదా అది మా అక్క చేస్తది అది ఇంకో రకం అన్నట్టు
ఓకే ఓకే ఇది ఓన్లీ ఏం లేదు ఉడకబెట్టి అందులా మసాలా వేసి దింపి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కతాం
అంతే అందుకనేది ఈజీ ప్రాసెస్ది ఎక్కువ మంది తింటారు తొందర అవుతుంది అని వాటర్లదే ఇది అది నూనె వేసేదేమో వేరేది అది కొంచెం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతది
అవునా ఏది మంచిగా ఉంటది మరి అది మంచిగా ఉంటది ఇది మంచిగా ఉంటదా
మనకు టైం లేదు అంటే ఇది రెండు టేస్ట్ బానే ఉంటాయి కానీ ఇగ ఆయిల్ ఏస్ సింది కూడా కొంచెం ఫ్రై లెక్క బాగుంటది
అవును ఆయిలేేసింది కొంచెం ఫ్రై లెక్క మంచిగుంటది ఇగ
ఆ ఆ ఇది కొంచెం వాటర్ లెక్క ఉంటది ఇక తొందర తొందరగా కావాలంటే ఇది తీసుకోవాలి ఇక ఏం కాదు ఈరోజు సండే రెస్ట్ తీసుకోవచ్చు మెల్లగ చేసుకోవచ్చు అంటే గిట్ట అది చేసుకోవచ్చు
అవునా ఇక టేస్ట్ అయితే అదే మంచిగా ఉంటుంది కావచ్చు కొంచెం ఒపి
ఊ ఊ అవును అది బాగుంటది ఇగ చిన్నది ఒక రౌండ్ అయినా చేస్ కుని తినండి ఇంట్లో మరి అద్దు అన్న వాళ్ళు ఎందుకు ఇదంతా అడిగిరు క్వశ్చన్లు అంటే చేసుకుంటానే కదా
లేదు లేదు తెలుసుకుందామని అడిగినా ఇది కొందరు బాగా అంటే డైలీ తింటారు తినేటోళ్ళు కూడా ఉన్నారు డైలీ అవి తీసుకొస్తారు తింటారు తినేటోళ్ళు కూడా
అవును ఇది నాకు ఓకే గాని పాస్తా ఉంటది అది తెలుసు పాస్తా తిన్నారా ఎప్పుడైనా అది నచ్చ చదు నాకు పాస్తా ఇట్లానే ఉం ఉంటది కాని అది కొంచెం ఇష్ పురు శంఖం ఇట్లా ఉ టది అది షేపు నాకు నచ్చదు
అవున నేను ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ లే తినమండి టిఫిన్ తిన్నా మంచిదే గానీ ఫాస్ట్ ఫుడ్ తినద్దు
మంచూరియ తిన్నార తినరా
ఎప్పుడో ఒకసారి అది ఇగ అమాస పున్నానికి
నాకు ఫాస్ట్ ఫుడ్ తింటే ఆ మంచిది కాదంటంగాని నాకు అదే ఇష్టం ఎక్కువ
అది తినద్దు అంతా అడు ప్రిపేర్ చేసి అంత గలీజ మా ఫ్రెండ్ షాప్ ఉన్నది లైవ్ నేను లైవ్ గా చూస్తా కదా ఇక్కడ మన దగ్ దగ్గర ఉన్నది ఇంటి దగ్గర ఉంటది మా ఫ్రెండ్ షాపు ఎప్పుడైనా టైం పాస్ పోయినపుడు ప్పు అక్కడ చూసిన వనుకో అది గోరంగ ఎత్తడు ఇగ అది చూసి తినబొద్ది కాదు ఇగ అన్ని షాప్ లు గంతే అనుకుంటాం
ఊహు
ఇగ అట్లాయి ఇక మనం దీన్ జోలికి గోమయి ఎప్పుడో ఒకసారి మంచూరియా తిందామనుకుంటే
ఊహు ఈ వెజ్ మంచూరియన్ తింటారా చికెన్ మంచూరియా తిన్నారా
వెజ్ మంచూరియన్ మంచిగా ఉంటది చికెన్ కన్నా
ఆవును చికెన్ ఇగ అది తింటె చికెన్ సిక్స్టీ ఫైవ్ దినట్టే ఇగ
ఆ మంచిర్ అంటే వెజ్ మంచిర్నే బాగుంటది అది కూడా వేడి వేడి తినాలి సల్లగయ్ నాక తింటే అదంతా బాల్స్ లేక్ కా అది మొత్తం అది వెరే ఉంటది అది
అవును వేరేగానే బాగుంటది
అది వేడి వేడిలా తింటేనే మంచిగా లెక్ ఉంటది అది చల్లగా అయినాదంటే మొత్తం లబ్బర్ లెక్ టయితది అది
అవును అవును అందుకనే మేము కూడా వేడి గున్నప్పుడే తింటాం
వేడిగా అది వేడిగా ఉందే తొందర తొందర తినాలనుకుంటే నోరు కలుతది అదోక పరేషన్ అప్పుడు
అవును ఫ్యాన్లు బంద్ చేసుకొని తినాలే
మెల్లగ ఇది తిందామంటే చల్లగా అయితే మొత్తం లబ్బర్ సేమ్ లబ్బరే ఇగ అది
ఆ అవును ఆ నేను ఎగ్ నూడిల్స్ కూడా ట్రై చేసినా ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు
ఆ బాగా వచ్చినయా మరి
ఆ బాగుంది అని మా ఇంట్లో వాళ్ళు తిన్నారు
అవునా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ ఇంటికాడ చేసుకొని ఏది తిన్నా ఓకే బయట ఫుడ్డే కొంచెం ఇగ తప్ ప్పని పరిస్థితిలో తిందాం అనేటప్పుడే అది కూడా లైవ్ గా మన ముంగడ చేసేది మనం ముంగట చేసేది అంటే ఒక ఓన్లీ టిఫిన్ మనకు దోసనో పూరీనో ఇవి తాజాగా వేస్తాడు
అవును
ఇగ బయట ఫుడ్ ఎప్పుడు తిందాం అనుకుంటే అ ఎప్పుడు స్టోరేజ్ ఎప్పుడియొ ఇగా తింటారు కొంతమంది అయితే రోజు హోటల్లనే తింటారు
ఆ కట్లెట్ పానీపూలు తింటారా
ఆ తింటా కని అది కూడా లిమిట్
ఆహా ఇవి దహి పూరి
దానికన్నా ఇంటికాడ బ్ చేసుకున్నది బేటర్ ఆ టెన్ రూపీస్క ఫోరే యిత్తడు అవి కడుపు నిండయి మళ్ళా
అవున అప్పట్లో సిక్స్ ఇచ్చేటోళ్ళు
అవును ఇప్పుడు మనకు ప్యాకెట్ ఇవి దొరుకుతాన్నాయి అవి అయితే బెస్ట్ అండి ఇంకా అయి తీస్ కుంటే కొంచెం రిస్క్ ఎక్కువగాని మనం మంచిగా తీసుకోం ఆ ఆ పాని పాపడాలు ఉంటాయి చూడండి
అవును అవి డుబ్బ అని పొంగుతాయి కదా రవు ఉండగా బల్లి గుడ్లు అంటది మా కైతే తిననే తినది మ్ హా సరే అండి బాయ్
ఓకే బాయ్